హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడమ్ బాగున్నారా
ఆ బాగున్న సార్ మీరు బాగున్నారా
ఆ నేను కూడ బాగున్నాను మేడం, ఇంకా మేడం టి ఫిన్ అయిందా మేడమ్ మీది
ఆ టిఫిన్ అయిపోయింది మార్నింగే
ఏం చేశారు మేడం టిఫిన్ ఈ రోజు
ఉప్మా చేసినం ఇవాళ
ప్మా చేసారా మేడం ఉప్మా ఎలా చేస్తారు మేడం కొంచెం చెప్తారా నాకు
ఉప్మా ఫస్ట్ అందా ఆనియన్స్ క ఆనియన్స్ మిరపకాయలు కట్ చేసి పెట్టాలి
హ్మ్
కర్యాపా ఇట్ల క కర్యప్పక్ తీసుకొని పెట్టాలి ఒకా డ బాయిల్ అన లేద కడాయి అయినా పెట్టాలి పొయ్యి మీద పెట్టినంకా ఆయిల్ బ్ ఆ స్టవ్ మీద ఏసి ఆయిల్ ఎయ్యాలి ఆయిల్ ఏసిన తర్వాత్ త ఆ జీల్కరా కొంచెం ఆవాలు ఏసినంక ఈ కట్ చేసి ఉన్ తం గదా ఆనియన్స్ అవి, అవి ఏస్కొని ఆ బ్రౌన్ కలర్ అచ్చినంక అది పా అల్లమెల్లిప్ తపేస్ట్ ఏసి ఉప్పు ఆ ఉప్పు ఏసుకున్నంక ఆ కొంచెం ఆ తాలింపేసి వాటరేయాలి వాటర్ ఏసి అది ఉడికినంక అది ఉప్మరవ్వ ఉంటది గదా అది ఏసుకోవాలి అది ఏసినంక ఒక టెన్ మినిట్స్ ఉంచి తినేసేయాలి కొత్తిమీర
అంటే మేడం అది ఉప్ ప్మా రవ్వ అనేది అది వేడి అయినా వేడైన వాటర్ లనే ఇట్ల ఏస్కుంట కలపాలా మేడం
అవును ఏస్కుంట కలపాలి వెేడి నూనెల ఉమ్ అట్ల
అయితిది ఎలా తింటరు మేడం చట్నీ చేస్తారా లేకుంటే మీరు ఏది మన తొక్కుతోని చేస్ తొక్కు తిన్
సఓ తొక్కు తోనింక తినొచ్చు చట్నీ చేసుకొని ఇంకా తింటే బాగుంటది
ఉమ్ చట్నీ ఏది చేస్తే బాగుంటది మేడం దాని తోని కాంబినేషన్
అదీ పల్లీల చట్నీ చేసుకుంటాం
మ్ మ్ బాగుంటది మేడం పల్లీ చట్నీ దంతోని
అవ్ పల్లి చట్నీ తోటి బాగుంటది
ఆ
మ్
మా ఇంట్లయితే తోక్కుతోనే తింటాం మేము మామిడికాయ తోక్కు లేకుంటే టొమాటా తోక్కు చేస్తారు
ఆ తోక్కుతో మేమి ఇంకా ఎక్కువ చ్ చెయ్యం
మ్
చట్నీ ఇడ్లీ వ ఇట్ల దోశ వడ చేసుకుంటే చట్నీ ఎక్కువ చేసుకుంటాం ఉప్మా తోటి చట్ ట్నే బాగుంటది ఇది ప్ పిక్కల్స్తే బాగుంటది టమాట పిక్కలు ఆవకాయ పికల్ ఇవే బాగుంటాయి
మ్
ఆ ఇంకా ఆఫ్టర్నూన్ అయింది ఇంకా తినలే కావచ్చు
లేదు మేడం తినాలి ఇంగ రెండింటి వరకు తింటాం ఎం వండారు మేడం మీరు ఈరోజు ఆఫ్టర్నూన్లో మరి మీరు
ఇప్పుడు టమాటా కర్రీ అండి వండినం
మ్ మేడం మీరు ఈ మొహరం నడుస్తుంది కదా ఇప్పుడు ఫెస్టివల్
ఆ
అయితే మీరు దీంట్ల నీస్ ఏమైనా తింటారా మేడం
ఆ నాన్ వెజ్ మొత్తనికే బంద్ చాంద్ర తంటర్ కదా పుడ్ తినేస్తాం ఏదైనా చికెన్ బగారా అవును అప్పటి నుంచి బంద్ చేస్తామయితే థర్టీన్త్ ఈ ట్వెల్త్ డే అయితే తినం మేము ట్వెల్ డేస్ తినం
టువెల్ డేస్ తినరా మేడం
ఆ
మ్ హు మొత్తానికి బంద్ అన్ని చంద్రున్ని చసినా కానుండి బందనండి మొత్తం
ఆ మొత్తానికే బంద్ ఉంటది ఏం తినమన్నట్టు
మ్ ఒక పన్నెండు రోజులు మొత్తానికి బంద్ మీర్
ఆ కందోరియాని చేస్తారు కదా ఆ రోజు చే తింటాం ఇగ
మ్ మ్
మ్ ఒక టెన్ ట్వెల్వ్ డేస్ ఏం లేదు
మ్ మ్ మ్ మేడం ఇంకా మీదిక్కు ఇప్పుడు పిర్లు లేపరా మేడం
ఆ నైట్ లేపారు మా సైడ్
మ్
మ్
అవున వచ్చాయా మరి మీ ఇంటి దిక్కు పిరీలూ
ఆ ఇప్పుడు రాదు టెన్త్ డే షహదాత్ రోజె వస్తారు మా ఇంటి సైడ్
మ్ హు
ఆ ఇప్పుడేం రారు ఆహ ఇప్పుడు రాదు ఏ సంవత్సరం అయినా మాకు ట్ షహద్ రోజే వస్తారు పీరిలు
అవునా మాదిక్కి ఎవ్రి మార్నింగే వచ్చారు మేడం
ఆహా తొందరనే అచేస్తారు మీ సైడ్ మరి
హమ్ ఇవాళ మూడింటికి వచ్చాయా మేడం
అవునా మార్నింగ్
మార్నింగ్ మూడిటికి లేపంగానే మా వాడలో తిరిగేస్తా ఫస్ట్
ఆహా మీరు లేసారా మరి మూడింటికి
అవును మేడం ఇక ఆల్రెడీ మేబీ మేము ఇంటికి వచ్చేసరికి ఇక వర్షం పడుతుందని మేము ఒక ఊరికి వెళ్దాం అనుకుని వెళ్ళాం ఫుల్లు వర్చంతోనే తడిచే వచ్చాము మేబి రెండింటి వరకు ఉన్నా ఆ డ ఆ వచ్చి ఇంట్లో పడి కొంచెం సేపు ఓ రిగినమో లేదో వచేసినాయి పిరీలు మా ఏరియాలో
ఆహా
హహమ్
మాకు ఇంకా ఇక్కడ నుంచి పో పోయిండ్రు టు త్రీ ఇయర్ కి రెండు మూడుంటికి వెళ్ళిన్రు ఇక్కడ నుంచి ఇంకా రాలే మా బంగ్లా సవారీలు
హమ్
అవును
హమ్
ఉమ్
ఎన్ని ఉన్నాయి మేడంమ్ మీ ఏరియాలో సవారీలు
మూడు ఉంటాయి
మూడు ఉన్నాయా మేడమ్
అవును
మూడుకు మూడు కూడా లేపుతారా మేడం
ఆ మూడు ఇంకా లేపుతారు
ఉమ్
ఆ ఇవాళ విలేజెస్ కి వెళ్తారు
ఉమ్ దాన్లో విలేజెస్ కి వెళ్తారా
అవును విలేజెస్ కి వెళ్తారు మళ్ళా రేపు బంగ్లాకాండే ఉంటది
ఉమ్
అ
హమ్ ఉహ్ ఇంకా మేడం మొత్తానికి మీ ఏరియాకు షహదత్ రోజుస్తారా మొత్తానికి
ఆ ఏ సంవత్సరం అయినా షహదత్ రోజే వస్తారు మా కాలనీలో
ఉమ్
అవును
హుహు చాలా బాగుంటది మేడం మీ ఏరియాలో మొహరం
ఆహా బాగానే ఉంటది
హు
ఆ
హమ్
హు
అవునా మేడం
అవును
ఉమ్ డాప్పులు ఏమైనా ఉన్నాయా మేడమ్
ఆ అండి నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయినాయి డప్పులు
అవునా
అవు
చానాబాగుంటది మన డప్పులతో
ఆ డప్పులతోని బాగానే ఉంటాయి చాలా మంది వస్తారు చాలా మంది వచ్చి చూసిపోతారు అన్నట్టు
ఉ
అవును
ఉహు ఇంక ఏం మేడంమ్ ఇంక ఏం చేస్తారు మరి మూరం రోజున మీరు
మేము సెవెంత్ డే చేసుకుంటాం అయితే సెవెంత్ డే అది బెల్లం షర్బత్ చేస్తాం పాలు శర్బత్ చేస్తాం మళ్ళీద స్వీట్ అన్నాం
ఈ
ఆ కిచిడి ఆలుగడ్డ వంకాయ పులుసు ఇవన్నీ చేసుకుంటాం సెవెంత్ డే
చెప్పా మేడం ఇ ఇప్పుడు ఈ మోహరం తర్వాత ఇంకేమైన ఇంకేమైన పండుగలు ఉన్నాయా
ఆ మహురమే కదా అది టూ డేస్ చేసుకుంటాం మేము
కాదు కాదు మేడం ఇప్పుడు అయితే ఆ తర్వాత ఇంకేమ మీ పండుగలు ఉన్నాయా
ఆ ఇంకా వన్ మంత్ తర్వాత మిలాదు నబీ అని ఉన్నది
వన్ మంత్ తరువాత వెళ్దదున్నావే మేడం అయితే మేడం ఇది సందాలు ఉన్నది కదా మరి నాగపూర్ సందాలు మీరు వెళ్తారా
ఆ సందలు ఉన్నది రోజ్ సందలు అంటారు కదా ఇది ఉన్నది ఆ ఇంతక ముందు ఆ ఇంతకు ముందు వెళ్ళేటోళ్ళం మేము ఇప్పుడు వెళ్తలేము ఇగ
అవునా మేడం ఫస్ట్ వెళ్ళేవారా అండి
ఆ వెళ్ళే వాళ్ళం ఫస్ట్ ఇప్పుడు వెళ్తలేము ఈ నెల ఈ నెలనే ఉన్నది
అదే ఈ నెలల్లో ఉన్నది లాస్ట్ చివరి వరకు
ఆ మొహరం నెలలనే ఉంటది
అదే మొహూరం మేడం ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాతనేేము ఉన్నది అయితే ప్లానింగ్ ఉన్నదా మేడం మీకు వెళ్ళేది
ఆ వచ్చే సంవత్సరం వెళ్తాం అనుకుంటున్నాం అట్లా అ లేదు ఈ సంవత్సరం
ఉహు ఇంకా బాగుంటందట
ఆ చాల బాగుంటది పెద్ద సందల్ అన్నట్టు నాకు నాగ్పూర్ది పెద్ద సందల్ చాలా మంది వస్తారు
హు మీరు వెళ్ళారా మేడం ఇప్పటి వరకే
చాల మంది ఓ మస్తుసరి వెళ్ళినం మేము ఇప్పుడే వెళ్తాలేను
అవునా
అవునండి హు
ఆ చాలా బాగుంట ఆ చాలా బాగుంది త్రీ డేస్ ఉండబడుతది అక్కడ పోయితే ఆ
త్రీ డేస్ ఉండే బడతది అంతా ముందు సంవత్సరం ఉండే ఫస్ట్ అంతా వేరే ఉండేగా ఇప్పుడు ఈ సారి అయితే ఈ కఖ్వాలీ వళ్ళు వస్తున్నరు చాలా బాగుంటుంది పోయిన సార్యితే టూ మచ్ మస్తు ఉండే మేడం పోయిన సంవత్సరం అయితే
అవునా మేము పో తుండే కదా మస్తు అనిపిస్తుండే త్రీ డేస్ ఎట్లానో వెళ్ళిపోతుండే
నేను కూడా లాస్ట్లో లాస్ట్ లో లా పోయిన సంవత్సరం రెండు లాస్ట్ రెండు రోజులు పోయినం మనం చాలా బాగుండే
ఆ అవును హ అక్కడి నుంచి రా బుద్దే కాదు అట్లా అనిపిస్తది మంచిగా ఉంటాది
అవును మేడమ్
హ
చాలా బాగుంటది అందుల
ఆ చాలా బాగుంటది
అ
అ
మరి ఇక నెక్స్ట్ ఇయర్ పోయేది ఉన్నాదనండి ప్లానింగ్ ఏది మిది
ఆ నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాం
ఉ
అవునండి
ఈ సంవస్రం అయితే ఇప్పుడు వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ పోదామని చూస్తున్నాం
ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోతది సందలే వస్తుంది కదా ఇక
అవును మేడమ్
సరే అండి ధన్యవాదాలు
థ్యాంక్ మేడం చాలా బాగా మాట్లాడవు మీ విలువైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం
సరే థ్యాంక్ యూ